హలో
ఎంజేస్తున్నావ్
ఏం లేదే
బాగున్నావా
బావున్నాను నువ్ బావున్నావా
ఆ బానే ఉన్నా
ఎం చేస్తూ
ఆ
ఏంజేతున్నావు అంటున్నా
ఏం ఉంది ఏం లేదండి మీరేం చేస్తున్నారు
హ్మ్ తిన్నావా
తిన్న మీరు తిన్నారా
నేను తిన్నా
ఏం జేసింది మీ ఆవిడ
తిన్నది పండుకున్నది
ఎం జెస్తున్నదన్న గదా తిన్నది పడుకున్నది అన్లేను అని అడగలేదు నేను తినడానికి ఏం జేసింది అని అడుగుతున్నా
తినడానికి ఏం జేసిందా టిఫిన్ జేసింది టిఫిన్ టిఫిన్ చేసాది
దోషలు జేసిందా
హ్మ్ దోష లేదు ఎందో ఇయలా కొత్త రకం దోశలటా
ఏంది కొత్త రకం అంటే
ఏదో పిండి కలిపింది దాంట్లో ఆలుగడ్డ వేశింది ఆలుగడ్డ వేశి పిండిలకి చేసి దోశపిండి లోకి వేసి ఏదో పోసింది చేసింది
అవునా
అవునా
ఇంకేం జేత్తన్నావ్ మరి
ఎం దేత్తన్నావ్ మరి ఏముందండి ఏంలేదు జేసేది
వా వా
అందరు మంచిగా ఉన్నర అందరూ మంచిగా ఉన్నారండి
మేమ్ మీ అమ్మగారు ఎం జేస్తున్నారు
ఏంటండి
మీ అమ్మగారు ఏం చేస్తున్నారు
మా అమ్మగారు అవునా అండి ఇప్పుడే పనంతా అయిపోయింది తిన్నారు అక్కడ కూర్చున్నారండి ఖాళీగా
ఏంటండి అర్థం కావట్లేదు మీది సరిగ్గా నాకు
ఇప్పుడే పనంతా అయిపోయింది తిన్నారు కూ అట్లా ఖాళీగా కూర్చున్నారు అని అంటున్న
అవునా మీ నాన్నగారు బావున్నారా
మా నాన్నగారు బాగున్నారండి మా అమ్మగారు బాగున్నారు అందరు ఫుల్గా మంచిగానే ఉన్నారు
ఏం చేస్తూన్నారండి మీ అమ్మగారు
ఖాళీగా కూర్చున్నారు అని చెప్తే చెవులు వినపడవ అండి మీకు ఇప్పుడే చెప్పాను కదా
మీ నాన్నగారని అడుగుతున్నానండి
మా నాన్నగారు ఇప్పుడే తాళెక్కోచ్చిరు కాలు చేలు కడుకొని అన్నం తినడానికి రెడీగా ఉన్నారు
మ్హ నా బుర్ర పనిజెత్తలెదండి
ఉ
అయో మయో స్థితిలో ఉన్నాను కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి అందువలన అనుకోని పరిణామాల్లో వెల్కొని నా సరిగ్గా పెట్టట్లేదు అందుకని అడిగిందే అడగడం మాట్లాడిందే మాట్లాడడం చేస్తున్నాను
ఉ
ఉ. నాకూ ఊకే నిద్రపోతే అన్ని కలలు వస్తున్నాయి. అంతా ఇల్లు కట్టుకున్నట్టు కలలు వస్తున్నాయి అంత ఆగంయగమ అసలు పడుకున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు
ఆ
నిజంగానే నాకసలు అట్టకాదు ఆ
ఇ ఇల్లు కడతారా అండి మరి ఆ కడుతున్నాం అంతా వెరైటీ వెరైటీగా ఉ అ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాట్లే ఎప్పుడు ప్రారంభిస్తారండి మరి ఇల్లు
ఈ అదే
ఆ కలలో ఎంత వరకు కట్టారండి ఇల్లు
ఆ
కలలొ ఎంతవరకు గట్టారు ఇల్లు అంటున్నా
కలలో మా డాడొచ్చి మా నాన్నగారోచ్చి ముగ్గువొశిండు అంతా ఏవో జెత్తర్రు అంత ఏదేదో జరుగుతాంది మేలుకొత్తంది తెల్లారి గట్లనే వత్తన్నయి ఈ కలలు అప్పుడప్పుడు నా అసలు నేను నిద్రపోయిన్నా లేకపోతే మేలుకతో ఉండి ఆలోచిస్తున్ననా అనేది గూడ నాది నాకు అర్ధం కాట్లేదు దానికన్న నాకైతే కా మనస్ తృప్తిగా నిద్ర బట్టట్ల
తృప్తిగా నిద్ర బట్టట్ల అంటే సజ్జ లెవల్ లేసిందా అండి ఇళ్లు కలల
సుందరయ్యిందా మా కాసిన్స్ ఇయ్యే మాటల్
అసలు గోరం అట్లా నాకెందుకు అట్ల కలలొత్తయో నువ్ ఎందుకు కుటించుకుంట నాది నాకే అర్ధం గాట్లే ఎట్ల మరి అట్లయితే
ఉమ్ ఎట్లనో గట్ల ఇగ
ఏంటండి
ఎమ్మో మరి ఎట్లనో అట్ల ఇగా అంటున్న
ఉమ్ తిన్నరా అండి మీరు
ఉమ్ నేన్ గుడా ఇడ్లిల్ జేసినా మా అత్తమ్మ గుడ చేసిందట కొచ్చి ఇచ్చింది అవ్వే తిన్నా
ఆ
ఉమ్
మరి మధ్యాహ్నం భోజనానికి ఏం రెడీ జేస్తున్నరండి
మధ్యానం
ఉమ్ ఉమ్ ఒకర్ది పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే అక్కడికి పుడు వెళ్తున్నాడు నేనేదో మా అమ్మోల్ల దగ్గరికి అవునా
ఇక్కడే తింటాను ఇగ ఈ వాటికి ఇడ్లీనే వంట మా ఆయన ఒక్కడికి మంచిగ వొడింది అంటే ఒక్కదాన్నే ఆ ఇద్దరు పిల్లల్నేసుకొని నేను ఉండలేను
ఊకూకే మీ అమ్మగారంటికి పోయి తింటే ఎట్లా అండి చెప్పండి ఏదో ఉన్నదో లేదో మీ ఉమ్ ఉన్నదో లేదో మీ ఇంటికాన్నే తిని మీ ఇంటికాన్నే సప్పుడుదాకా పండుకోవాల గనీ ఆక్కడకీ పోతె ఎట్ల చెప్పండి
చెప్తే వింటారా నాకిద్దరు చిన్న పిల్లలు ఒకామె రోడ్డు బట్టుకొనుర్కుతది
ఉమ్ షట్ అది గాదండి తలుపులు తలుపులు ఏసుకోవాలె సప్పుడుదేక ఇంట్లో ఉండాలె
అట్ల అట్ల కుదరదండి వామ్మో తీయాలని అక్కడ పండుకొని పండి బొర్లుకుంటా సొక్కి ఎడుత్తది ఆమె గురించి మీకు తెల్వదు లేండి ఆమెతోని ఎవడు బెట్టుకుంటడు అక్కడికి పోతే వాళ్ళందరు ఆడిపిచ్చు కుంటుంటరు కనీసం నాకు రోజు తన్న అసలు నిద్రే దొరకుతలేదు పోతే అట్ల నన్న పండుకుం తిండి కోసం కాదు పోయేది నిద్ర కోసం నిద్ర పట్టట్లేదు పట్టినప్పుడు దొరకట్లేదు పిల్లల జేయబట్టి
ఆ
ఊ ఆడవేనక ఎక్కువ పోతాం పోయి మంచిగా ఒక నిద్ర తీసి ఒత్త అయన వచ్చినాక మ అసలు నడుము బొక్కలు బట్టుకుండా నే కల్ జెతులు వీక్క పోతన్నాయ్ నడుం నొప్పీడతాంది అసలు శాతన గట్లేదు
ఇంకెప్పుడు చేతన అయితదండి మీరు ఇ శతా కాట్లేదు శతకాట్లేదు అంటారు
నీకేం తెలుసు నా బాధలు ఆ సెల్ఫీ ఈ తె చిప్పు లోక లోకనా గన్నా అద్దులలే అసలు అంతా నొప్పులు అలసిపోయినట్టే ఉంటది ఊకె నేను వాళ్ళ ఏసి పెట్టుకుంటుండు ఇరవై నాలుగు గంటలు ఏద ఏదన్నోటి ఏదన్నోటి ఎవరికైనా పడేటోల్కె తెలుత్తది బాధనేది అనుభవించేతోళ్ళకే తెలుత్తది ఊకె శాతగట్లరంటారు అంటే మా ఆయనకు చిన్న చెవు నొప్పుతనే అ అ తిప్పులు పడి అది ఇది చేసుకుంటా ఉరికిండు బక్క పట్టుకొని మరి రెండు సార్లు పిల్లలు కనీసం బలానికి మందులు వాడతలేరు ఆ మూడు నెలల నుంచి నా పన్ను నేను స్టార్ట్ చేసుకోవడం ఇంట్లో చూసుకోవడం ఇవన్నీ చెత్తనా నాకు ఎట్లుంటది ఒక రెండు రోజులు నాట్ ఎత్తా అనుకో ఆ వరివిక్తనుకో దానికో దీనికో నరవణ చే తనుకో పోతారు ఆ తలకైైన నోత్తంది కాళ్ళగుంజుత్తానాయ్ క్రికెట్ ఆటకపోతే కూడా కాళ్ళ నిజలుగుందానే పండుకుంటరు మరి నేను క్రికెట్ ఆడకంటే దారుణంగా క్రికెట్ ఆడబోయొచ్చు కాసేపు ఏదన్నా ఒక విధంగా అలసిపోయింది ఆ సమర్థించుకొని ఏదో ఒకటి అ అ అ అ చేసుకుంటురు కానీ మేము సర్కస్ చేసినటు చేసుకున్నా గూడా మాకు ఏది వీలే ఉండదు
కాలుష్యత్తులో గుంజుకపోతుందని ఆ పొలం పనుల ఇట్లాకు పోతే ఎట్లా అండి మరి మీ పరిస్థితి
ఏంటిదండి అర్థం కాలేదు
ఇంటికాడుండి చేసుకుంటునే ఇట్ట గి గిన్నెలు తోముకోని ఇంట్లో పని చేసుకుంటునే అట్లాని అనుకుంటే పొలం కడిగిపోయి ఆ పొ ఆ పొలంలో పని జేత్తే మీ పరిస్థితి ఏంది అంటానా
ఒక్క నిమిషమాండి పాతకాలంని పక్కని పెట్టండి గాని ఈ రోజులల్లా డెలివర్ అయినాక మూడునెలల నుంచేళ్లి ఎవరు పోతారు మూడు నెల నుంచి గాదు మూడు పిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చేదాకా బాయ కడి ఎవరు పోతారు పోతే వాళ్ళ విలువ ఎక్కడ ఉంది పోయిన వాళ్ళది విలువ వాళ్ళేది ఎక్కడ ఉంటది పోతే వాళ్ళని సమాజం ఎట్లా లెక్క కడతాంది పైస ముచ్చ లేక్కువ కడతాంద ఇంకా ఏ విధంగా లేక్క కడతాంది అన్ని చూస్త కుంటూ వస్తారు కదా మీరు కూడా ఊళ్ళే తెలుసుకోవాలే ఇప్పుడు తెలుసా ఇప్పుడు పిల్లలకి చూసుకోవడం
సంవత్సరం సంవత్సరం వెళ్ళినాక పని చేసుకోవచ్చు ఎక్కడనైనా
మక్ సంవత్సరం గుడిప్ ఇప్పుడు వెళ్ళలేదు కదండి సంవత్సరాలనే ఇంకొక మళ్ళా సంవత్స ఉపవాసలకు. ఉంకోరకంగా ఉన్నారు అర్ధం చేసుకునేటోల్లె ఇట్లా మాట్లాడితే ఏం చెప్పలేము అయినా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోన అనడం మనదే తప్పు అళ్ళు అర్ధం చేసుకోరు వదిలి ఎక్కడికి పోరు అంతే
అట్నే ఉంటది మరి
అట్నే ఉంటది ఇదట్నే ఉంటది బాగా మాట్లాడు ఇవన్నీ దేవుడు మీకు పెడుతే మంచిగా అప్పుడు తెలిసి వచ్చేది అట్లు ఉండేది ఇట్లు ఉండేది ఇప్పు ఇప్పుడు తెలుసా సమాజంలో కొంతమంది
ఓకే అండి ఓకే